మ్
చెపు
చెప్పాల్ నువ్వే ఎట్ లేదు కుర్ చునమ్
ఉహు
హ్మ్ నువేట్ చేస్తనవ్ తిన్నావ
లేద్ ఇంక
ఏమి
హాఁ ఇంకా రాలె డాడ్ రాలె
హుమ్
డాడోస్తండు
హ్మ్మ్
నువ్ తినవా
లేదు
హా
తిం డాది
ఏమి
నార్ మల్లె తర్వాత్ తింటామ్ తర్ వాత్ తింటను
ఉహు
ఎళ్ళవా టుషన్ కి
టూషన్ లేద్ రోజ్ సెలవ్
ఎందుకు
ట్యూషన్ సెలవ్ ఈ రోజు
అదె ఎందుకు
ఎ హుమ్ సార్ సెలవిచ్ సడ్ ఈరోజు రేపు
అహ్ ఇంకేటి ఊహు
ఉమ్
రేపుందా కాలేజు
ఆ ఉంది ఎళ్త
ఎళ్తవా
ఆ ఎళ్తం
ఊహు నాక్ లేద్ ప్
ఊహు
పెడ్తున్న మధ్యానం
మజ్యన్మా మజ్యానమేంటి బ్యాటుగా గోరింక పటలొస్తానో
ఊ ఉ
ఉం
ఇంకేటి
తే ఒచ్చర్ డాడి ఒచ్చరు తండ నిం
అవునా
ఆ గెట్ నువేటి తిన్నావ్
నేనా ఎగ్గ్ కర్రీ
ఆహ ఓహొ
ఇంకేటీ చెప్పు
ఊమ్
ఉదా క మంచిదే ఆవునా కోపందా అదు హా గట్ల బైటికి ని ఫ్రెండ్స్తో
ఊ
ఊహు ఆ ఒహో
ఊ ఇంకేటే
చెప్ నువ్వె
ఏటి చెప్తా ఉ
అ
మీదె రాష్త్
ఎటి
డిజారేస్తున్నంట్నాన్
ఆహా
ఎగ్జామ్స్ మీకు
జూన్ ఎన్డింగ్ మీది మీదెప్పుడు నీ ఎగ్జామ్స్ ఎప్పుడు
మాగం ఐపే మొన్న ఇప్పుడు అలగవ్ నార్మల్ వీక్లీ టెస్ట్ లాగ
హ్మ్ హు సప్రైస్టా
హ్మ్
ఎలా రాస్నావ్ అయితే
ఇ ఒకటే అయ్యింద్ నార్మల్గా ఒక్టో రెండొ ఐనయ్ అంతె ఎమ్స్ గిసుత్తే హ్మ్ మట్టి కుర్షిచ్చిడ
హ్మ్ హు
హ్మ్ పెట్టేప్పుడు తింటానే
తర్వాథింటా చపాత్ సేశాన్ ఈరోజు
హ్మ్ హు
ఒకటి చేద్దామని ట్రై చేశాన్ అన్మాట ఆలూల్తోని ఆ చపాతి బ్యాటర్ కవర్ చేసీ అదేటైందంటే నువ్ డీ ఫ్రై చేయాలి ఆ డీ ఫ్రై చెయ్యంగానే అదీ ఏటది ఆ చపాతి ముద్ద ఇంకా ఆలు ఆలు ముద్ద వేరు వేర్ ఐతయ్ పోయింది మర్రాలె అదె బాగా
చేయడం రాదు నీకు
ఉచ్చు యూటూబ్లో చూస్ మరి చేసాన్ గన్
హ్మ్
చేస్తా
నాకు తర్వాత ఎప్పుడన్న చెయ్యుద్
అదె ఆ చప్పత్తి కాద్ కాదు అలా ఒకటేయడం మర్చిపోయన్ అన్ని సళ్లగయిన్ ఆలులోన కొంచెం చనగ పిండో ఏదో ఎయ్యాలి పోయిందది బా రాలే
హ్మ్ హు
ఔను ఇంకేటి
ఏటి సెప్పాల్ మల్లా ఎప్పుడు తింటర్ ఐతే
తింటాం తర్వాత
హ్మ్ హు
తాతోళ్ళ ఇంటికెళ్లావ
లేద్ అల్
యేమి
ఎల్లేద్ ఈమధ్యన్ టైమవ్
ఓహొ హ్మ్ ఏ రోజు ఎట్లన్
హ్మ్ ఏటన్నా
పిన్ని ఫోన్ చేసుండిత్తా
హ హ్మ్
పిన్నికి కడుపునొప్పంట పొడుకుంది
ఉహు
వండలేదంట త్రీ అయిపోయింది మజ్యాహ్నం అయితే తమ్ముడున్నాడు వల తమ్ముడుతో కూర పంపించు అన్నది లేడు మా తమ్ముడు పడుకున్నాడు అని చెప్పా
హ్మ్
కడుపు నొప్పోస్తుంది ఎటో లెగు అన్నది అప్పుడు నేను ఎళ్ళి ఇచ్చిసి వచ్చా
ఆహా నేను పడుకున్నానెంటప్పుడు
అవును హ్మ్ అవును త్రీ అప్పుడు
ఆహా
హ్మ్
బ్లాంక్ హ్మ్మ్
ఇంకేటి
ఎట్లేదు ఇంకెట్లే తింటాను కొంచెపు తర్వాత
ఉహు అదే నా కోర
ఆ అదే కోరగలు మరేం తెలీదు ఇంకేటి చేసారు లే దనేను కూర
ఆహ
ఉమ్ అదే అనుకుంటుంటే
హ్మ్
ఉమ్
ఇంకేటి
ఇంకెట్లే చెప్పాలి నువ్వే
బ్లాంక్
జెస్సి మాట్లాడుతున్నా
కార్య యాప్ నుంచా
హ్మ్
ఉహు ఇంకేని ఉన్నాయి
ఇంకటెన్ను ఉన్నయి
బ్లాంక్ అవునా
ఉమ్
పెద్దక్కతో మాట్లాడలేదా
ఆ అందరితో మాట్లాడ
ఎందుకు మాట్లాడావు వాళ్ళతోని
ఆ చిన్నక్కతోని రెండో మూడు మాట్లాడాను ఇంకా పెద్దమ్మతోన ఒకటి మాట్లాడ
హ్మ్
అయితే మాట్లాడను అనుకోని
ఉహ్
హ్మ్
హమ్ మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా
లేదు స సోడియాలు
అవునా
మ్
తెలుగు వచ్చినోళ్ళు ఎవల్ లేరా ఏటి
ఉన్నా రాళ్ళు వేస్టల్
ఎక్కించనన్నారా
ఒహ
ఉమ్మ్
అడిగేవలసింది కద ఒక సుట్టూ
ఈ రాత్రపుడు యేటాడుగుతన
ఆహ్ మార్నింగ్ కంప్లీట్ చేసివచ్చు
మార్నింగ్ మన బన పనుందని అవలే
ఉ ఉమ్
ఇంకేటీ చెప్
ఇంకేటి చెప్ అహ్ హ్
చెప్తున్నావ్ గద చెప్పను
అహ్
మీకుందా రేపు ట్యూషనూ
రెపుంది
ఉహు ఈ రోజు ఇంగ్లీష్ మాడం ఒచ్చింది ఏటి ట్యూషన్ కి
ఎవళ్ రాలే మ్యాయ డం ఒకతె ఒచ్చింది
ఏ మేడం
మేడం అంటే మేడం ఎ మేడం
అదే బిజినెస్ స్టడీస్ మెడమో లెపోతే ఇంగ్లీష్ మేడమో ఎల్ద్
ఇంగ్లీష్ మేడం కాదు
ఉహు ఇంకా యేటి సెప్పు
చెప్పు
యేటి సెప్తేనే ఇంకా తినేషంతా పడుకుంటావ్
ఇప్పుడే తిన్షి
ఉహు ఎటిప్పుడే
ఉహు
సరేలె ఐతే తినైతే తినేసి పడకో
సరే సరే బాయ్
టన్ ఉంటన్ బయ్ బయ్
ఉమ్ బాయ్